ఏం జేత్తానావే
ఆ
ఏం జేత్తానావ్ ఉంటానా
ఏముంది ఏం లేదు ఆలోషిత్తానా
అంత గనం ఏం ఆలోసిత్తానావ్
ఆగి ఆగి ఆగి ఆలోచన నుంచి నిద్రకొత్తాంది
అవునా
ఊ
ఇంకేం సంగతులు ఇంకేం జేత్తాల్లు
ఏం ఉంది నువ్వే చెప్పాలే మీ దోస్తు గదా అంటాంది
ఎమ్ ఉంటది ఇగ ఓ. ఒక ఆమె పోకుపోకు అంటంది ఒక ఆమె పోపో అంటాంది.
ఏటు.
ఇంటికీ.
ఇంటికా.
అంటే ఒక అమెతోటి గోడ వెట్టుకున్న ఆమె ఇంటికి వోతావేమో పో అన్నది ఇంకొకమే మో నువ్వు అస్సల్ ఒకంటే వొకు. కని బతిలాడ్తాంది.
అవునా.
ఆ.
ఎందుకు రోజు బోయ్ రోజు అత్తానీక.
ఆ.
మేడం సరే అన్నారా మరి.
హు అంల్లేదు.
అ ఆ.
రేపు మామ్మోత్తంది.
అమ్మోత్తదా. ఎందుకు.
అడగనికి.
అడగనీకా.
ఆ.
అట్లా పంపిత్తారా అసలు కు.
పంపిత్తార్రు. అడుగుతే పంపితురు.
యేమోనవ్వ. ఎక్కడ ఇక్కడా మన ఊర్ నుంచి అక్కడ యేత్తావ రోజు ఇగా.
ఆ.
మన ఊరు నుంచి.
అవును.
అంత పొద్దున ఎట్లా బోతవ్ యేప్పు నాకర్థం గాదు ఇక్కడ నుంచి అక్కడికి.
ఎట్టనన్న రావాలే.
ఎట్లనన్న ఎట్లాతవ్ నాకర్థం గాదు.
రావాలనుకుంటే ఎట్లానన్న రావచ్చు.
నీకు ఎన్నో ఏ ఏ సమయానికి తరగతి స్టార్ట్ అయితది.
ఆ తొమ్మిదింటికి.
తోమ్మిదింటికి బోవుడయితది. ఇక్కడ నుంచి ఏడింటికి బయలుదేరినా గుడ ఆఖరికి పది అయితది.
దే ఉకో మూడు గంటలు వడ్తదానే రో రొండు గంటలల్ల ఉంటాం.
ఒక గంట.
మరి ఏడింటికి ఎందుకు ఆరున్నార గూడా బయలు దేరూ.
ఆరున్నరకి నిక్ బస్సులు ఎక్కడుంటాయమ్మా ఇక్కనుంచి అక్కడికి.
ఎందుకుండదు పోద్దు పోద్దునే ఉంటది బస్.
రోజు బస్సు ఉంటదని గ్యారంటీ ఏంటి.
ఉ సరే.
ఎన్నింటికి అయిపోతది మళ్ల ని తరగతి.
అదంగా ఐదు
ఐదింటికి అయిపోతే నువ్వు ఇక్కడికి వచ్చేసారికి చీకటి అయితది
అవును
నీకు ఎట్లా సాధ్యమైతది అనుకుంటనావు నువ్వు అసలుకు
అయితది
ఉమ్మ్
అయితది
ఎట్ల అయితదో ఏంచేతదో సదువు అంత ఆగం అయితది ఈ జర్నీళ్లతోనే సరిపోతది సదువు ఎ నీకు హాస్టల్ ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదా నువ్వు ఇంటికి అత్తే
అవసరం లేదు
మరి అక్కడనే ఎక్కడనో వేరే హాస్టల్లో ఉండి అక్కడి నుంచి అక్కడ చదువుపోరాదు మరి
అట్లనే చదువుదాం అని చూతన్న అంతలోపు దొరుకొద్ద
మళ్ళా క్లినికల్స్ పడితో ఒక్క సెకండ్ కూడా లేట్ అయితే బస్ ఎక్కనియ్యరు అన్నావ్ మరి నువ్వు అప్పుడు ఎట్ట పోతావు మరి
బస్సు ఎందుకు ఎక్కనియ ఆ అది ముందు రావాలి మనమే కెమికల్ అప్పుడు
ఉమ్మ్ గింతా ముందంటే రాత్రి పోయి కూర్చుంటావా అక్కడ
ఉన్న
ఏమో ని ఇష్టం
కన్నయ్యలు ఎం చేత్తాళ్ళు ఇద్దరు
అమ్మ అంటాంది కదా అది పడతలేదు అంట అని నాకూడా శతా కాట్లేదు ఆ వద్దుంటాంటే తీసుకున్నది ఇప్పుడు ఇంటికి వత్తాంది ఇక్కడి నుంచి అక్కడికైతే ఎట్లేనే సాధ్యం కాదు వారం రోజుల పది రోజుల చూత్తా మళ్ల ఇగా కాలేజ్ బంద్ చేత్తది కదా రెండు మూడు రోజులు చూత్తా ఇగ మంచి పెళ్లి సంబంధం సుచి పెళ్ళి చేత్తా ఇగ ఈ బాధ్యతలు ఓడిసిపోతయ్ నాకు అని అంటాంది
వాళ్ల సైడు ఏమన్నా వద్ద
ఇంకేమనా వద్దన్నా అంటే ఈసారి నిజం చెప్తాన్న కాళ్లు ఇరగ్గొట్టి అయినా పెళ్లిపితాను నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఏమన్నావ్ హాస్టల్ నుంచి నేను ఇంటికి వత్తే ఖచ్చితంగా నేను ఆ మీరు ఏం చెప్తే అది చేత్త చావైనా బతుకైనా అక్కడనే చత్తగాని ఇంటికి కైతే రానా అన్నావ్
ఎప్పుడు
పోయేముందు వొద్దు వొద్దు అని మెం అందరం చెప్తాంటే నువ్వ్ ఏమన్నావ్ అనలేదా ఈమాట దారితోని కుడా ఇప్పుతా నేను ఇప్పుడు
ఆ అన్నాటు
ఆ మరి అబద్ధాలు ఆడుతున్నావ్ మళ్ళీ ఎప్పుడు అని
గుర్తులే కాబట్టి ఎప్పుడన్నా
ఆహ
కన్నయ్యలు ఏం చేత్తళ్ళు
పండుకున్నారు ఓ ఇప్పుడు ఏం చేతారు వాళ్ళు
అవునా
ఓ అమ్మనయితే ఆ ఉపాయం మిదనే ఉంది నువ్వు వత్తే మాత్రం నీ పరిస్థితి గంతే అంతే ఇగ
అది జరగని పని
నువ్వేం చెత్తావ్ నీవళ్ళ ఏమయిత
ఏమయితద అసలు నా నిర్ణయం లేకుండా అది జరగదు
ఓ కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు
కళ్యాణము వొద్దు అనుకుంటే ఆగుతది
నీ మొఖం
అనుకోవాలిగానాగుతుంది
చూడరా నీ మాట నిజమైతదో నా మాట నిజమయితదో
చూద్దాం
సరే చూద్దాం ఆల్రెడీ మొన్న ఒక సంబంధం వచ్చిందంట
మొన్న చెప్పింది నాకు ఒక్కటి ఖాయం కాలే నేను ఖాయంగానీయ్యను
అట్టన్న
అవును
అది నీ భ్రమ
ఈజి నేను ఒద్దంటేనే ఆగుద్దక్క
అంత సీన్ లేదు అక్కడ నీకు
నీకు తెలివదు నేను వద్దంటేనే ముచ్చడు పెళ్లి సంబంధాలు వచ్చినా అమ్మ నాంచి చెప్పింది వద్దమ్మా నేను అంటేనే ఆగింది
అలాగా అది నీ అమాయకత్వం
అది నీకు పిచ్చితనం డాడీ కూడా నన్ను అడిగితే నేను వద్దుంటనే ఆపిండు ఏది సంబంధం వచ్చినా ఫస్ట్ అమ్మేమో తెలివదు కానీ డాడీ అయితే నన్ను అడుగుతాడు మీకు ఇష్టం అయితేనే చేసుకోవాలి లేకపోతే చదువుకోవాలి అంటాడు రవన్న కూడా సంబంధం తీసుకొచ్చినప్పుడు అన్న వాళ్ళు కూడా సంబంధం తీసుకొచ్చినప్పుడు అమ్మ డాడ్ అడిగిండు ఇట్లా అడిగిండు బిడ్డ సంబంధం వస్తె ఆ పొద్దు డాడీ అంటే ఇష్టముంటే చేసుకో లేపోతే లేదు అన్నట్టే అడిగిండు
ఉ నిన్న అట్లడిగిండు కదా ఇప్పుడు నువ్ ఇక్కడి నుంచి రోజు పోయి రోజులన నీకు ఎమ్మటే పెళ్లి చేసి ఎల్లగొడుతడు చూడు
నేను నేను ఇంటి కాడ ఏమన్నా ఒక్క నెల ఉంటదా పది పదిహేను రోజులు ఉంటండ అ ఇప్పుడతే రెండు రోజులల్లో ఇల్లా తీసుకొని
అంత సీన్ లేదు లే
ఎందుకు సీన్లేదు
చూద్దాంలే మళ్ళీ అదేదో ఇంటికి రావడం ఎందుకు అక్కడనే ఒక మంచి హాస్టల్ చూసుకునీ
ఓ పిచ్చిదా నేను ఏం చెప్తాను నేను ఈడనే హాస్టల్లో ఉంటా అంటే అమ్మ వద్దు హాస్టల్ వద్ కావాలంటే రూమ్ తీసుకుని ఉంటావా అంటాంది అసలు ఆడ హాస్టల్ ఉండొద్దు అనేది అమ్మ నీకు అర్థం కావట్లే
ఎందుకు వద్దంటాంది
వద్దట ఒక్కటి ఉండొద్దు హాస్టల్లా బయట హాస్టల్లో ఉండే రోజులేవు అంటాంది కావాలంటే మేము వచ్చుంటాంగానీ నువ్ ఒక్క దానివే హాస్టల్ ఉండద్దు అంటాంది
ఆ
న అది మంచిగా చెప్తే మీకు అర్థం కాదా నేనేదో ఉండను అన్నట్టు చేస్తారు అందరు
క్కదాని ఉడొద్దన్నది కానీ ఇప్పుడు నువ్వుండే హస్టల్ లో ఉండొద్దు అని అనలే కదా
ఇ
హలో
ఆ
ఇప్పుడు ఒక్కదానివి వేరే హాస్టల్ లలో వద్దు అని అన్నది కానీ ఇప్పుడు నువ్వు ఉండే దగ్గర ఉండొద్దు అని అది అనలేదు కదా అంటున్నా
అర్ధం కాలే అంత నాకు
నీకి అర్థం అయ్యిందని నాకు అర్థం అయ్యింది
అర్థం కాలేదు కాపట్టే వివరంగా చెప్పు అంటాన్నా
నీతో పక్క హాస్టల్లల్లో వద్దు అంటాంది గానీ ఇప్పుడు నువ్వు ఉంటానావ్ చూసినావా ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఆళ్ళొద్దు అని అనలేదు కదా నేను దాని గురించి మాట్లాడతాన్నా
మరి ఇందులో నాకు ఫుడ్ బడట్లే
తంగ్ చా సా రి గా మా ప ద ని స వాడుకో ఇగ ఏం చేత్తు నువ్వు ఇంటికి రా నీ పరిస్థితి ఉంటది
టైం ఉండదు
బయట హాస్టల్ లకి లకి అమ్మ ఒప్పుకోదు ఇక్కడ నుంచి అక్కడ చేత్తాని నీకు వీలు కుదరదు అక్కడ మేడాలతో తిట్లు ఇక్కడ అమ్మ నాన్నతో తిట్లు భరిస్తూ ఆ చదువు మధలో ఎంజాయ్ చేద్దువు దా బిడ్డ దా ఎట్లానో ఏమో నీ జీవితం నేను అనుకున్నా కదా తా రేపు గట్టు ఎక్కుతాంది ఇంగ్లీష్ మాట్లాడుతాంది ఆ భాషలో మాట్లాడుతాంది మంచిగా చదుకుంటది మా ముగ్గురు ఎట్లే జాబ్ చేత్తది అనుకున్నా ఖతం సోడియా ఒక రెండు నెల్లు కాలేదు
ఉద్యోగం జేత్తా మా క్లాస్ లో కూడా నేనే మంచిగా చదువుతా ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేను మాట్లాడుతా చదువు కూడా నేను చదువుకుంటా నేను ఇది బట్టిన్ అంటే నేను ఇడిషిపెట్టుడునన్ అంటే అది జరుగదు అది కూడా మాత్రం నా పానం పోయినా ఇషిపెట్టుకోను అందు తే ఏమైనా అమ్మిప్పుడుకి వంద సార్లు అన్నది చదువు బంద్ చేత్తవా బంద్ చేత్తవా అంటే నేను నా పాణం అన్నా పోగోట్టుకుంటా గానీ సదువునైతే బంద్ చేయను అని చెప్పినా అదే మాట మీద నేనున్నా ఉన్ టా గూడా
చూద్దాం నువ్వు ఇంటి కొత్తే ఆ మాటలు నువ్వే వెనక్కి తీసుకున్నట్టైతది